ఫోనా ననీకి
నెట్ వస్తదివే నువ్వు ఆన్ చేసుకున్నవ లేదా
నేను కాల్ లీఫ్ చేసానా నకు ప్రిపేరింగ్ కాల్ అని బట్
ఎందుకు ఇట్లా కాలు కట్ చేయ్యకు సరనా అంటే ఇప్పు నువ్వు కట్ చేస్తావేమో అనుకునేసిన ఇంకా ఇంతసేపు లిఫ్ట్ చేయకపోతే
నేను లిఫ్ట్ చేసిననా రిపేరింగ్ కాల్ అని పడింది
అంతే లే అది అలానే చూయిస్తాది నువ్వేం చెయ్యకు కట్ చేయడమా రెడ్ కలర్ మా క్లిక్ చేయకు
హ అంతే అంటావ్
అంతే మేడం ఈ టాపిక్ గురించి మాట్లాడవవె అయిపోతుంది ఇది మాట్లాడితేనే ఎక్కువ పాయింట్స్ వస్తాయి మనకు అందుకేని ఇది క్ ట్ట లేద పక్కనా
ఒక్క నిమిషం ఉంది
మరి అట్లనే మాట్లాడు ఓపెన్ చేసుకుంటా
ఒక్కనిమిషం ఆగు
అట్లా ఏదో ఒకటి మాట్లాడాలి ఖాళీగా ఉండకూడదు
అవును నేను చెప్తున్నాను విను నువ్వు
నేనే చెప్పాలి ఏం చెప్పం నువ్వ ఏదో ఒకటి అంటేనే కదా
ను ప్రేమిపాడు కొకున్నా అన్నడాా
అప్పుడే తింటావవే వనెయ్ అయింది టైము
కొన్ అయింది మకి తెవెల్వ్ ఫార్టీ కే లంచ్
వెళ్ళకు డిస్ బెన్స్ వల్ల నాకేం వినిపించదు మెస్ లో
సరే మెస్స్ లో కాదు మా రూమ్ లోనే మెస్ మా
మీ రూమ్ లోనేనా ఆ సర్లే కానీ అది ఓపెన్ చేసావా ల్యాప్టాప్ అయితే
అవును చేస్తాను క్యారీ తీసుకున్న తర్వాత చేస్తాను
హ్మ్ చానా లేట్ చేస్తావు మే నువ్వైతేనా
లేదు ఇంట్లో బాగా మాట్లాడొచ్చు అని
అట్లా నిలిచిపోూకుడదు కాల్ అనేది ఏదో ఒక టపిక్ మీద డీస్ షన్ జరగాల, అట్లయితే మన పాంట్స్ ఎంత ఎఫ్ ఎక్టివ్ గా మాట్లాడితే అన్ని పాయింట్స్ వస్తాయి అప్పుడు మనకి మనీ ఎక్కువ వస్తది అంతే
ఎఫెక్టివ్ గా మాట్లాడాలి అంత బగాలపులు
ఆ ఎఫెక్టివ్ గా ఒక టాపిక్ గురించి డిస్కషన్ చెయాలి అందుకే ఈ టాపిక్ గురించి మాట్లాడదాం ఓపెన్ చే చెయ్యి ఫాస్ట్గా
సరే సరే సాల్ట్ తెస్తావా కొంచం సాల్ట్
అన్నీ ఒకేసారి తీసుకొచ్చుకోవాలి సరేనా తినేటప్పుడు
అన్ని దగ్గరే ఉన్నాయి ఇంకా అందుకే తెమ్మని చెప్తున్నా స్టార్ చేసాం తినకి అనేసి
ఫుడ్డు
చెప్ప కదా గోవాకు స్చట్నీ పప్పు అని
అంటే మనకి నార్మల్గా ఇంట్లో లాగానే ఉంటుంద మీ ఫుడ్
అవును ఆంటీ చేస్తారు మా ఆంటీ
అవును నువ్వు సపరేట్గ హ ప్రైవేట్ హాస్టలో ఉన్నా ఉంటివి కదా చెప్పావ అమ్మకి
ఆ మా అమ్మకి తెల్సుకదా నమ్మక్క తెలియందంది ఫీజ ఎవరు కడతారు
అంటే నువ్వు ఆ రోజు చెప్పలే కదవే అందుకనే అలా అడుగుతున్నా
నో నో నా పేరెంట్స్ కి తెలుసు నేను ఈ హాస్టల్ లో ఉన్నా
ఉ
ఏంటి సాంగ్ వస్తుంది గీ అని
అది వేరే వేరే ఫోన్ వస్తుంది నాకి నువ్వు కట్టేయకు అదే కట్ అయిపోతుందిలే ఆ
సరే సరే
ముందులానే మాట్లాడు ఏం చెప్పాలి
నిన్న నా ఫోన్ బ్యాటరీ కంప్లీట్గా డిశ్చార్జ్ అయ్యింది ఒక రోజు ఫోన్ లేకుండా ఉండాల్సి వచ్చింది చానా కష్టంగా అనిపించింది నాకు
ఆ
ఆ మాట్లాడు ఆడున్నేది
అయ్యో ఎలా మనేజ్ చేసావు మరి
అదా నాకు షాక్ ఇచ్చింది ఫోన్ లేకుండా చానా పన్లు చే చేయలేకపోయానని రియలైజ్ అయ్యా ఎస్టర్డే నేను
అవునా నిజా మీరా ఇప్పుడు మొబైల్ మన లైఫ్ లో ఎసెన్షియల్ పార్ట్ అయిపోయింది ఏం చేస్తావు
అవును మరి మొబైల్ ఫోన్స్ మన లైఫ్ ని బెటర్ చేస్తున్నాయా లేదా వర్స్ చేస్ నయా
చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నా ఒపీనియన్ లో రెండు ఉన్నాయి అనుకుంటా
మనం రెండు ఉన్నాయి అంటున్నావు కాబట్టి ఫస్ట్ మెయిన్గా అడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాం
ఉ ఓకే సరే కంటిన్యూ
మళ్ళా మొబైల్స్ ఫోన్స్ వల్ల కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది కదా మనం అప్పట్లాగా పావురాళ్ళకి లెటర్స్ రాసి వేయకుండా అలా చేయకుండా ఉంటుంది
ఉహు అవును ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇన్ టాంట్గా మాట్లాడవచ్చు బై యూజింగ్ ద ఫోన్స్
ఉ ఉ వీడియో కాల్స్ వల్ల మనం ఈ వాళ్ళతో మాట్లాడలేదు చూడలేదు అన్న ఫీలింగ్ లేకుండా డిస్టెన్స్ అనేది లేకుండా ఎక్స
ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి కూడా
ఫారెన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అదే స్టూడెంట్స్ కి ఫోన్ లో ఎలా హెల్ ఎలా హెల్ప్ చేస్తున్నాయంటో
లెర్నింగ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది యూత్ కి ప్రెజెంట్ అయితే
అంటే ఎలా
ఉ అయితే ఇంగే వన్ ఎక్సాంపుల్
ఉ
నువ్వే వే
నువ్వే చెప్పు వంశీ నువ్వే
ఆన్లైన్ కోర్సెస్, యూట్యూబ్, లెక్చరర్స్, ఈబుక్స్ ఇలాంటివన్నీ బాగా యూస్ చేసేసి మన నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవచ్చు అంటాను.
ఆ నేను కూడా మా సిఎస్ఈకి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని ఫోన్లోనే చూశాను.
వావ్ యు ఆర్ గుడ్ గార్ల్ మా అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
ఆడున్నే చప్పుతంచినా మరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ల.
టాపిక్కు ఎక్కువ రావాలి గొర్రే నువ్వంతట్టు మాట్లాడకువా
సరే సరే నువ్ గొర్రె గొర్రని క్కువ అంటున్నవు నీ చెంపపగుల్ తది లేండికా ఇంటికి రా నీక్ చానా తీయాల్రా. మరి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో ఎలా చేస్తావు.
మొబైల్ ఫోన్ లైఫ్ సేఫర్ లాగా పని చేస్తుంది కదా.
అవునా మరీ ఎలా అంటే ప్చ్ ఆంబులెన్స్ కాల్ చేయొచ్చు.
అవును లొకేషన్స్ కూడా షేర్ చేయచ్చు ఆ అవును. బ్యాంకింగ్ కూడా ఫోన్ లోనే చేస్తున్నాం.
లోనే చేస్త్ స్తున్నాము అవునవును ట్రాన్సాక్షన్స్ అన్నీ. టక్కున కొట్టేస్తున్నాం
అవును యుపిఐ వచ్చిన తర్వాత క్యాష్ యూసేజ్ చాలా తగ్గిపోయిందివే.
అవును కదా ఇప్పుడు నేను కూడా క్యాష్ యూజ్ చేసే బదులుగా. ఆ ఫోన్ పే నే ఎక్కువ యూజ్ చేస్తున్నా.
అంటే మీరు రిచ్చ్ కిడ్స్ కదా అలానే యూజ్ చేస్తారులే బిడ్డా ఎగ్జాక్ట్లి ట్రూ.
అన్ అవును మీరు కూడా ఫోన్ పే లోంచే నాకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఎప్ప్. పుడు అవసరం వచ్చినప్పుడల్లా
హూ అదే అవసరం వచ్చినప్పుడే గుర్తొస్తది ఈ శ్రావణి లేకుంటే రాదు. అదొక పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది వే నాకైతే నీతో.
నేనైతే నీకు ఎన్నిసాట్లు ఎన్ని దాండ్లక్ ఫోన్ చేసింటాను. నువ్వు ఏది గుర్తించకుండా అదొక్కటే గుర్తిస్తున్నావు చానా థ్యాంక్స్ మిత్రమా.
ఓకే ఓకే నీ థ్యాంక్స్ ఎల్లప్పుడు గుర్తు పెట్టుకొని వస్తా. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనుకుంటా. సరే కంటిన్యూ దిస్ టాపిక్
గ్యాస్ ఎలా
చాలా మంది నుంచి స్టార్ట్ చెయ్యవే
చాలా మంది ఫోన్ యూజ్ చేయడం కాదు ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు నీలాగా నాలాగా.
అవునువే నేను గమనించాను కొంతమంది మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ చెక్ చేస్త్. తర్ణాలాదు ఫస్ట్ నేనే ఉంటా ఆ పాయింట్ లో
అంటే టైం చెక్ చేయడానికి ఉంటుంది లే పాపం.
అలా ఏం కాదు వే ఫస్ట్ ఒక అద్ద గంట రీల్ చూస్తాను రీల్ చూసి ఇంకా బుక్. కూఓపెన్ చేసి గంట సేపు చదువుతా ఇంగ నెక్స్ట్ మిగతా పనులు చేస్తానువే నువ్వు ఎలా కంటిన్యూ చేస్తావు నీ మార్నింగ్ రొటీన్.
నేను లేస్తాను లేచి స్నానాన్. కి వెళ్తాను రెడవుతాను
ఏమొ
ఇంకా స్యారీ కట్టిస్తారు మా ఆంటీ తినేసి వెళ్ళిపోత ఇంక అంతే
ఒకే నైట్ పడుకునే ముందు కూడ ఫోన్ చూస్తావ నువ్వు
అంటే నేను నైట్ పడుకునే ముందు ఫోన్ చూడను అనమాట పోనే నన్ని చూసేల చేస్తుంది
బా ఏం చెప్తివి ఏం చెప్తివి ఇప్పుడే చెప్తివ ఇంకా ఎవరితోనైనా చెప్తివ ఈ మాటలు
అది స్లీప్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది నాకు
ఆ రీసర్చ్ ప్రకారం అది కూడ ఎఫెక్ట్ చేస్తుంది కదా లైక్ ఐ ప్రాబ్లమ్ కి బ్రెయిన్ డిస్టర్బ్ కి అలాగ ఉ
స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంద
ఆ చాల బిగ్ ఎఫెక్టే ఉంటుంది దాని మీద అయితే స్క్రీన్ చూడటం వల్ల
ఉ అవును నేనైతే ఒక్క నోటిఫికేషన్ వచ్చినా కూడ ఇంకా నేను చదివే చదువుని వదిలేసి దానిపైనే పో కస్ చేస్తుంట
సేమ్ ఎగ్జాక్ట్లీ నేను అంతే ఎవరైన మెసేజ్ చేసార వాళ్ళకి వెంటనే రిప్లై ఇద్దామ అని మా ధ్యాసలోనే ఉంటానే తప్ప నా చదువు నేను చదువుకుందమనే ధ్యాసే లేదు ఇప్పుడు ప్రెసెంట్
అవును మాకైతే చాల పెద్ద డిసడ్వాంటేజే టెన్ థర్టీకి స్టార్ట్ చే అని కూర్చుంటాము అది కాస్త లెవెన్ అవుతుంది అంత వరకు రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం
అవున దీని వల్ల చాల స్టూడెంట్స్కి చదివిన చదివి చదవడానికి కూర్చొని చూస్త నువ్వే చెప్పావు కదా అది అందరికి కామన్ ప్రాబ్లం వే నేను కూడ అల
మీరు కూడ మరి సోషల్ మీడియ పైన ఇంప్యాక్ట్ ఉంది అంటావ ఏంటి ఇదంత
ఆ ఉంది ఇట్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నయ్ ద వే యూ ఆర్ యూసింగ్
ఆ పాస్టివ్స్ ఎట్ల
ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా దొరుకుతుంది ఒకరని అడగాల్సిన అవసరం ఉండదు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పాజిటివ్ ఇంపాక్ట్
మరి నెగేటివ్
నెగిటివ్ కంపారిజన్
ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు ఇల కాదు కంపారిజన్ అని చెప్పకు
ఆ ఒకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చాల మంది సోషల్ మీడియాలో వేరే వాళ్ళ సక్సెస్ చూసి స్ట్రెస్ ఫీల్ అవుతారు ఇంకొంత మంది అయితే కుళ్ళు పడతారు అల కాకుండ వాళ్ళు లాగ నేను ఒక పొజిషన్ లో ఉండాలి అని తీసుకోరు
ఇన్స్పైర్
మోటివేషన్ అవ్వకుండా వాళ్ళని ఇంకా అణిచివేయాలని చూస్తారు
ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్ లైఫ్ చూపిస్తుంటారు కదా
కానీ రియాలిటీ లో ఇదంతా జరగదనుకుంటా డిఫరెంట్ గా ఉంటుంది
ఉ మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి
హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఐ స్ట్రెయిన్ ఇంకా బ్రెయిన్ డిస్టర్బు స్కూల్ చేయడం వల్ల హ్యాండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో దీస్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ థింక్
మనం మనం మొబైల్ వైపు చూస్తూ చూస్తూ చూస్తూ అలా కూర్చొని కానీ పడుకొ ని కానీ ఇంక మనకి నెక్ కూడా పెట్టేస్తు ఉంటది
అది నిజమే దానిని టెక్స్ట్ నేక్ అని కూడా అంటారు కదా
అవునవును ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది అడిక్షన్ ద్వారా
ఆ అవును ఎస్పెషల్లీ ఇది చిల్డ్రన్స్ లో ఎక్కువగా ఉంటుంది మేబి
మేబి కాదు రియల్ కాకపోతే చిన్న పిల్లలకి మనం రియల్ యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు కొంచెం బాగుంటారు ఎలాగంటే మనం చిన్నప్పుడు బయట గేమ్స్ ఆడేవాళ్ళం కదా అలాగా
అవును ఇప్పుడు చాలా మంది మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు కదా
ఆ మరి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళే అలా నేర్పిస్తున్నారేమో కాద పిల్ల